అ అక్క
చెప్పరా
ఏం చేస్తున్నావు్
ఎమ్ లె క్యారం బోర్డ్ ఆడతార నువ్వేం జేత్తరావ్
అహా మీక్ క్యారం బోర్డ్ కూడ ఉందా
ఉ ఉన్నది మానె పాతది
పాత దా ఎన్ని సంవత్సర నుంచి వాడతారు
మా చిన్నప్పుడు మా సిక్స్త్ క్లాస్ లో మాకు ఒకసారి కొని సారే కొనిచ్చంది కదా మాకు
ఆ సారే కొనిచ్చిండటా
మ్ అదే
అది ఇప్పటి వరకు ఉన్నదా నీకు
ఖరాబయ్యింది డొక్కుడొక్కుందంతా
అయినా ఆడుతున్నారా మరి, కొత్తది కొనుకుంటే అయితే మరె
కొనుక్కొని డబ్బుల్ లేవు మ దగ్గర
డబ్బుల్నిీ దగ్గర ఉండవా
ఆ నేను ఏమన్న గవర్నమెంట్ జాబ్ అరా
ఆహా పద్దర పోతే ఏమయితే మరి నువ్
బాబు ప దేర్గా పోద కాని పత్తె అయితే పో నేను
కల్వ కల్వ బో
బాబో నేన్ పోరే పోరు ఒక్క రోజు కళ్ళ పోతే రెం ఒక్క రోజు కలవ పోతే మూడు నాలుగు రోజుల కతం
ఉ కొందరు కొందరు కలవ పోతారు పత్తిర పోతారు పోవుంటరట ఐ పెట్టెకు పోతారు పత్తి గింజలు పెట్ట పోతారు పత్తి కాయలు కూడా పోతారు నువ్వెం చేత్తవ్
నేను ని నేన్ పోలేదా నేను వార్డెన్ కి పోలేదా నే ని నేను ఎన్విలేషన్ కి పోలేదా
ఉ అయి అయి వేను పైసల్ ఇచ్చిండా నీకు
అ ఇయ్యలేదా నాకు పదహారు వందలు వచ్చింది పదహారు వందలు అంటే పదహారు వందలు తక్కువనే వచ్చినాయి అన్ కు
ఎగ్జామ్ అప్పడ్ది కాదు ఇది మన వార్డెన్ పోయింది
వాన్ మీద మన్నుబొయ్య ఇయ్యలె
ఎందుకు
వాడేడి ఇత్తరు మొత్తం నూరే బస్ వాల్తోనోర్రే బస్ అప్పుడు చేయకు కిందకు చూస్తావ్
ఎందుకో
ఎందుక అడుగుతే మెషైజ్ పెడితే చూషి రిప్లే తేడు
సప్పుడు చేస్తలేదా
సూచి రిప్లై ఇత్తలేడు
అట్టంటప్పుడు ఒకసారి గట్టిగా అడగాల వాళ్ళింటికి పోయ్
యా నెక్స్ట్ టైమ్ ఇక కలాశాల పోత ఇంకొక రోజు ఇంటర్ అప్పుడు సప్లీ ఎగ్జామ్ కూడ ఒక రోజు పోయినా ఈడ్ నుంచి చార్జీలు పెట్టుకొని పొద్దు పొద్దు నె పెట్ పొద్దు పొద్దు నె పెట్రోల్ పైసలు పెట్టుకోొని ఆడ నలభై రూపాయల చార్జ్ పెట్టుకొని ఆడిగిపోయిన కతం అయి కూడా కొట్లే ఇయలే
ఆరొందలు నువ్వు రిటర్న్ మూడొన్దలియ్యలె
ఏడ మూడొందల యాభడ్డయ్
ఏంది
హల్ రెండందల ఎన్భై రూపాలే బడ్డయ్
ఇన్విజిలేషన్
ఆ
ఆ మరి నువ్ నూట యాభై రూపాయల కోసం అటు బోయ్ ఇటొచ్చినట్టు అయిందా
ఉమ్ గదే ఉన్నట్టుంది కత వా వాడేమన్నడంటే మూడు వందలు తొంభై రూపాయలు పడ్ తయ్ అంటేనే నెన్ బోయిన
ఆ తక్కువ బడ్డయా
తక్కువ బడ్డయ్
ఉమ్
ఏమో ఆ పైసలన్నీ ఇప్పుడసలే పైసలెవ్ ఆ పైసలు ఇచ్చిన లేక్ అక కొంచెం ఎంతో కొంత నయమె
ఇప్పుడా పైసలోత్తే ఏం జెత్తవ్?
ఆ ఆ
ఆ పైసలొత్తె ఏం జెత్తవంటానా
ఏం జెత్త చేషేదేముంది ఏం లేద్
ఏం లేదా
ఆ ఏముంది చేషేదేందుకు లేదు మొన్న యాత్రకు పోయిర్రు అని చెప్పలే
ఎటుబోయినవ్
యాత్రకు బోయిన అని జెప్పలే
యాత్రా
ఆ దానికి ఆ యాత్రే, దానికి మూడు వేల్ లార్ మూడు వేల ఆరు వందలు ఖర్చోచ్చింది
అర్రే
మూడు వేల ఆరు వందలు ఖర్చు ఒత్తే అల్ల వెయ్యి రూపాలు ఒక మ్మ మా తిరుమల మా సారు ఉంటడు ముక్కు పొడుగు సార్ ఆయన గొట్టిండు
ఆ
ఇంక వెయి ఇంక వే ఇంక వెయ్యి మా డాడీ గొట్టిండు ఇంకొక వెయ్యి నాకు ఇన్బిజిలేషన్ పైసలు బడ్డయి మీ తా ఐదు వందల్ ఆరు వందల్ మా తమ్మునియి వాడుకున్న. ఉమ్ ఇంగ అప్పు తీర్పాలయ్
ఏంటిది
అయి అప్పు తీర్పాలయ్యంటానా.
ఎంత రెండు వేలా
ఆ ఆడికాడికి ఒడిషినట్ ఆ ఆ అంతే ఆడికాడికొడిషినట్టే వెయ్యి రూపాలు, రెండు వేలు రుప్
ఇప్పుడు ఇప్పుడ్ నీకెంతొత్తయ్ వేరే సార్ల కాంచి
వేరే సార్ల కాంచి ఇంకోసార్ కాంచి ఏమో ఐదు వేలు ఐదు వేలు లెక్కేసుకుంటానమ్ మరి మే మేము
ఆ ఎక్కువైతయ, తక్కువైతయ
తక్కువయితే మాత్రం ఏమో గనీ ఎక్కువనే గావాలని మొక్కున్టాన నేనైతే.
ఆ ఐదు వేలు నుంచి వత్తయి ఇంకోసారి కాంచి ఇంకోసారి
ఇంకొ ఇంకొకసారి కాంచి మూడు వందలు వత్తాయో రెండు వందలు వత్తాయో
ఐదు వేలు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి
ఈ కొన్ని అప్పులు వేరే పైసలు వచ్చేది ఉండే ఆ అప్పులు అప్పులుతీర్చిన ఇయ్యాలవరికి అప్పులు తీర్చినట్టు నట్టే లెక్క
ఆ
ఇగ ఇంకా కొన్ని ఇగ దాసుకోవాలి ఇంకొక వెయ్యి రూపాయలు అట్లు వత్తయి వాటి బట్టలు లు కొనుక్కోవాలే
ఆ
ఇగ ఇంకో ఐదువేలువత్తే అయ్యి మితికిస్తా
ఐదు వేలు మితికిత్తవు
ఆ
ఇత్తే సంవత్సరానికి వెయ్యి మూడువందల యాభై వత్తాయి
వామ్మో గంత తక్కువ నా
ఆ
సంవత్సరాలనికి ఒక వెయ్యే పెరుగుతాయా
వెయ్యి వెయ్యి వెయ్యి మీదా నూట యాభై రూపాయల్
పోస్ట్లు వేసుకుంటాయితే
పోస్ట్లో ఎత్తే
మరి అయ్యి ఏం చేయను నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు
నాకీ మరే
ఆ నీకెందుకు ఇత్త నువ్వు ఇచ్చినట్టు నీ డబ్బులు నాకు
లేద మళ్ళా నేను కడతా
విత్తీకియనా నీకు
ఆ నాకు మిట్టికి మిసరు కట్టల మిషన్ కొందాం అనుకుంటున్న.
సరే కొంటె ఇత్తా నేను కూడా సాయంచేత్త మరి నీకు
ఆ
ఎప్పుడు కొందాం అనుకుంటాన్నావు
ఇదిగో ఈ కోళ్ళు అమ్ముడు పోయినంక
ఆ పైసలు పెట్టీ కొంటావా
ఆ ఆ పైసలు ఇవన్న చేతులున్న పైసలు గట్టుగా ఉండి కొంటా అంతే
ఎంతంటుందంట ఆ మిషిని
యాభై వేలు ఉంటది అట కానీ నేనుసెకండ్ హ్యాండ్ లో తీసుకుందామా అనిపిత్తాంది
సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే మళ్ళ మళ్ళాఖరాబు అయితే ఏం జెస్తావ్
అందుకే మా అమ్మ అంటాది ఇక ఫస్ట్ హ్యాండ్ తీసుకో అంటుంది
మీ అమ్మకు డాడీకి చెప్పినావా
మమ్మీకి చెప్పినా మమ్మీ ఒక అన్నది డాడీకి చెప్పినా డాడీ కూడా చప్పుడు చేస్తలే ఇగ నా ఇష్టం ఇగ
బెటరే గదా నడిసిన కూడా
ఉమ్మ్
నువ్వు కూడా మరి గుడ్లాపోతేను
ఆ
నువ్వు కూడ గుడ్లు అమ్మకపోయినావ
గుడ్లు వద్దు ఏమొద్దు కానీ
ఆ
ఇగ వచ్చిన పైసలు
ఆ
మిషన్ పెట్టినా ఇప్పుడు కోల్ క్ పెట్టినాం ఇంత ఇన్ని పైసలు
ఆ
ముప్పై వేలు ముప్పై ఎనిమిది వేలు పెట్నాఇక
ఆ
ఈ కోలయం ఎప్పుడూ లేటు వతాయి
ఆ
రోజు రేజీ స్వామినట్ట ఇ ళీ పోయి రావచ్చు గంట రెండు గంటలలా ఒత్తిపడేవచ్చు వంద రెండువందాలు
ఆ కాల మరాయి పోతేయా
ఇస్తర కట్టలు ఎందుకు ఎక్కడ ఫంక్షన్ పడ్డా ఇస్తరు కట్టలు అవసరమనా
అయ్యో మరి వాటికి అంత ఉండేవు కదా ఎప్పుడో సారి ఫంక్షన్ పడ్డప్పుడు పోతాయి గ అంతే
ఇ ఒక బుచ్చలు బుచ్చడి పోతే ఫంక్షన్ ఎందుకుండు ఎవరినిని రాకపోయినా బుచ్చలు ఉంటాయి
గటగావు అవి ఫంక్షన్లు ఎప్పటికి ఉండవు కదా ఎండాకాలాలు ఉంటాయి గప్పుడు
నలభై రూపాయల బఫ్ బఫ్ ప్లేట్లు నలభై రూపాయల అయితే మన ఇరవై రూపాయలక ఇస్తా పోతే ఏమున్నది
ఉ నీకు ఇ పాలక్ నీగ మత్తద గంటా శిరమా వేస్టు ప్లేట్లకు కరెంటు వేస్తూ ప్లేట్ల పేపర్లు వేస్తూ
ఒక ఇరవై ఎన్ని చేస్తాం మనం కట్ట కట్టకు కట్టలన్నీ ఎంతో ఉంటాయి
ముప్పై రూపాయలక వెయ్యాలా నలభై రూపాయలకి ఇస్తారా
ఎటనేనే వేయ్యొచ్చు కాగాని ముందు కోణలు అందుతాను
ఉంటావు కానీ పోతాయా పోవని నమ్మకం లేదు నాకు
ఆటో పోన్నా
ఆ
మాబ ఫాట్కునా
ఆటో దేని కో నన్ ఎత్తు
ఏనలే కూరగాయలు వనాల
ఆ కూరగాయలు మనకు ఎట్టడైతే కూరగాయలకు రోజ పొద్దులు లేసి కమ్మం పోయి
అందుకే ఈ సరికట్టల మిషన్ కొందాం అని మొత్తానిక అైతే ఆ పైసలు వాడుకోవద్దు దీనికో దానికి చేసి కొంచెం పెద్ద చేసుకోవాలి పైసలు అనే ప్లానింగ్
మ్మ్ పెద్ద వసుకోవాలి కాని దేవు దయ వాళ్ళ ఏదో ఒకటి సెట్ అయితే మంచగుండు
ఆ పైసలు మంచి గత్తతే
ఏ మన చుట్పక్కల పెద్ద సిటీ కాద ఆడిడు పో ట్రాన్స్ఫర్ ఇద్దమన్నా కూడా
మ్
మ్మ్
ఆ కోల్ ఎప్పుడు పోదు ఏ
ఏ ఇప్పుతే గ ఇలా పోయ మరి
వెళబయినే పోలే అఐదువన
నయామ కదా ప్రయ ని బోలేగా
హ ఇప్పుడుకవి నాగ అంత
రోజు రోజు పోతే మంచిగా ఉ దబ్బ దబ్బ